హలో
హలో
నమస్కారం అండి
నమస్కారం అండి చెప్పండి
ఆ మనం ఈరోజు కాలుష్యం గురించి మాట్లాడుకుందామండి
ఓకే అండి చెప్పండి కాలుష్యం గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు
అంటే ఒ కాలుష్యం అంటే ఏమిటి
కాలుష్యం అంటే మ్ మానవ కార్య కా అంటే మానవులు చేసే పని వల్ల లేకపోతే ఇతర కా ఇతర కారణాల వల్ల వచ్చే సాహస సిద్ధమైన హానికర వాతావరణం అని అనుకుంటా కరెక్టేనా
అండి ప్రకృతిలో ఉండే స్వచ్ఛత చెనిపోవడాన్ని కాలుష్యం అంటారు మన పరిశ్రమలు వాహనాలు ప్లాస్టిక్ వినియోగం చెత్త అనేది ఎక్కడ పడితే అక్కడ వేయడం వంటి కారణాల వల్ల కాలుష్యం అనేది ఇప్పుడు తరంలో ఎక్కువగా పెరిగిపోతుంది అవునా యాక్చువలీ ఇప్పుడున్న ప్రస్తుత ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు కాలుష్యం అనేది ఒకటి యాక్చువలీ మనకి అంటే మన క్యాపిటళ్ళో కూడా మన క్యాపిటల్లో కూడా వాయు కాలుష్యం అనేది చాలా ఎక్కువగా ఉంది కదండి
అవునండి అవునవునవును
అందుకనేసే అంటే ఇప్పుడు చాలా రూల్స్ కూడా పెట్టేశారు అంటే హడ హాట్ డేస్ లో వార్డ్ నంబర్ వ వెహికల్స్ తీయాలి ఈవెన్ నంబర్స్ లో ఈవెన్ నంబ డట్స్ లో ఈవెట్ నెంబర్ వెహికల్స్ తీయాలి అని చేప్ పెట్టేసి
ఓకే అవునండి కరెక్ట్గా చెప్పారు తెలుసండి వాయుకాలుష్యము మరి నెక్స్ట్ ఇంకా ద్ అ జల కాలుష్యం ఓ ఫోర్ టైప్స్ ఉన్నట్లు ఉన్నాయండి సౌ స ఆ సౌండ్ సౌండ్ స
వాయు కాలుష్యం ఎలా వస్తుంది
వాయు కాలుష్యం అంటే ఇప్పుడు మనం ఏమన్నా బర్న్ చేస్తా బర్న్ చేసి అన్వాంటెడ్ పు అన్వాంటెడ్ ఎయిర్ అంతా గాలిలోకి వదలడం దాన్ని వాయు కాలుష్యం అని అంటారు
అవునండి కరెక్టే వాయు కాలుష్యం వల్ల మనకి ఏమేమి ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటున్నారండి
శ్వాసకోశ ఇబ్బందులు మ్ మరి నెక్స్ట్ దగ్గు వస్తది మరి నెక్ నెక్స్టు ఆమ్ ఆ ఆ అవునండి ఇలాంటివన్నీ వస్తూ ఉంటయ్ ఆ ఆ అండి తెల్సు జల కాలుష్యం అంటే ఇప్పుడు మనకి ఇంట్లో పదార్థాల ‌అన్సి తీసుకెళ్ళి అక్కడ డప్ చేయడం అంటే సముద్రాల్లోకి వేసి వెళ్ళడము మరి నెక్స్ ఫస్ట్ ఇప్పుడు మనం బీచెస్కి వెళ్తా ఇప్పుడు క్ట్ ఇప్పుడు మనం బీచెస్కి వెళ్తా ఉంటాటం అక్కడ తీసుకొని తినేటివన్నీ అట్లే ఇంక అక్కడే పడేసి రాడము దానివల్ల ప్లాస్టి క్ వల్ల ప్లాస్టిక్ తిని అవి అక్కడ సముద్రంలో నివసించే జీవ్ ఇయువ రాస్తులు అనేటువన్నీ అవి తిని చచ్చిపోతా ఉంటాంటయ్.
ద వాటికంటే ఎక్కువుగా అ వాటికంటే ఎక్కువుగా ఇప్పుడు మనకి ఫ్యాక్టరీస్ ఉంటాయి కదండి డేవనా ఫర్ ఎగ్జాంపల్ రబ్బర్ తయారు చేసేటివి ఇలాంటి ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా అలాంటి ఫ్యాక్టరీస్ లో క్లీన్ చేయడం వల్ల వచ్చే వేస్ట్ వాటర్ వస్తుంది కదండి వాటికి ఉపయోగి ఆ వాస్టర్ వాటర్ అంతా నదుల్లో కానీ, సముద్రంలో గానీ అది అంటే ప్యూరిఫై చేయకుండా డైరెక్ట్ గా వాటర్లోక్ వదలడం వల్ల ఎక్కువగా జల కాలుష్యం అనేది జరుగుతుందండి. అలాంటివి తాగి తే ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
అవునాండి
ఇప్పుడైతే నదులు, చెరువులు కూడా కాలుష్యం కాలుష్యం అయిపోతున్నాయండి ఎక్కువ గా
అవునవునండి
కాలుష్యానికి ముఖ్య కారణాలు తెల్సా అండి మీకు?
ముఖ్య కారణాలు మనుషులండి
అదైతే కరెక్టే అండి అది గాక మనుషులే ముఖ్యకారణ ముఖ్య కారణం అండి మనుషులైతే ఆ చెట్లుని నరకడం, వాహనాల సంఖ్య పెరిగిపోవడం.
అవునండి అదెం తెలుగులు ఏమంటారో అ దాన్న ఏమో తెలిదు కాని డి
అడవులు నరికివేత అరుకుల్ అడివిని నరికివేయడం అండి. అడవిల్లో చెట్లని నరికివేయడం.
అవునంన్నే సా దాన్ని ఏమంటారంటే నీ నేల కాలుష్యం అని అంటారు కదా. మీర ఏదో చెప్పారు దానికి అడిషనల్ గా పేరు ఒకటి భూ కాలుష్యం ఆ‌ ఎస్ కరెక్ట్ అండి.
అంటే శబ్ద కాలుష్యం కూడా ఎక్కువ అయిందిలేండి. ఇప్పుడు వినికిడి సమస్యలు వస్తున్నాయి వాహనాల హార్న్ల వల్ల
ఉమ్ ను ఫెస్టివల్స్ వినాయకచవితప్పుడయితే ఇంగ మనక ఇంగ యాడ చూశినా అదేనండి అస లు ఏ వీధి వీధికి వెళ్ళినా కూడా ఆ ఎ వీధికి పోయినా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మోగుతా ఉంటా అంటయండి. ఒక మనిషి ఒక మనిషి మాట ఇంగో మనిషి వినిపించదు అట్లుంటది.
ఉమ్ కాలుష్యం వల్ల కలిగే నష్టాలు ఏమన్నా తెలుసా అండి మీకు?
కాలుష్యం వల్లా నష్టాలంటే ఏమి ఇవే అండి ఇంకా మనకి ఎన్వన్మెంట్ దెబ్బతింటాది ఫస్ట్ ఆ మనుషులకి ఆరోగ్య సమస్య తెలుస్తా ఉంటాంటాయి ఆ దాని వల్ల మన కూడా అంటే వచ్చే అడ్వాంటేజెస్ అన్ని వెళ్ళిపోతా ఉంటాంటాయి. ఇప్పుడు పొల్యూషన్ జర కాలుష్య షం జరిగితే మనకు పైన ఆ ఓజోన్ లేయర్ అనేది ఉంటది అనమాట ఓజోన్ పొర ఆ దెబ్బతిని మనకి డైరెక్ట్ సన్ రైజ్ అనేది మన మీద పడిపోతా ఉంటాయి. దాని వల్ల మనకు మనుషులకి ఆరోగ్య సమస్యలు వస్తా ఉంటంటాయి.
మరి దీన్ని ఎలా తగ్గించ దీన్ని ఎలా తగ్గించాలంటారండి
దీన్ని ఎలా తగ్గించాలంటే చెట్లు బాగా పెంచాలా పొల్యూషన్ చేయకూడదు ప్లాస్టిక్ మరి నెక్స్ట్ మీరన్నారు కదా ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే ఆన్ వన్ వాంటెడ్ వాటర్ అంటే రీఫైండ్ చేసిన వాటర్ అని అవన్నీ ఇక్కడ ఓషన్స్ లోకి వదులుకోకుండా చెట్లు నరికి వేయకుండా పర్యావరణన్ని కాపాడుకుంటా ఉంటే ఇవన్నీ సమృద్ధించగలుగుతామండి మనం
కరెక్టే అండి ఇంకా నీటిని కూడా వృదా చేయకూడదండి
అవునండి ఎవ్రీ అంటే ప్రతి చుక్క మనకు చాలా అవసరమైనది
మ్ ఇంకా చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు పొడి చెత్త తడి చెత్త అంత కలిపి వేస్తే అది ఎక్కడి పోదు కదండి అదే పొడి చెత్తని పొడి చెత్తను అయితే మనం అంతా బర్న్ చేసి కాల్చేసి తడిచెత్త అయితే అదే
అ ద్ బర్న్ చేసా కూడా అదనేది వాయువు ల కన్వర్ట్ అయ్యి పైకి వెళ్ళిపోతది కద్ మనము అలా కాకుండా గుంత తీసి గుంత అంటే అలా కాదు డంపింగ్ యార్డ్స్ అనే ఉంటాయి కదా ఒక గుంద లేక అట్లా వేసేసాం అంటే అది డికంపోజ్ అయిపోయి నేల అనేది సారావంతం ప్లాస్టిక్ కాదండి ప్లాస్ స్టిక్ అసలు ఏం చేసినా కాదండి సంవత్సరాలు వేల సంవత్సరాల కొద్దీ ఉంటది ప్లాస్టిక్ ప్లాస్టిక్ మీద వాటర్ పన్నా కూడా అది అలాగే ఉంటది అది వా వ్ అంటే గాల్లో కలిసిపోవాల్సిందే కానీ భూమి లోకి మాత్రం పోదండి అది
మరి వాయు కాలుష్యాన్ని ఎలా త తగ్గించడం బెటర్ అంటారండి
కాల్యూషమ్ ఎలా తగ్గించ వాయు కాలుష్యం ఎలా తగ్గించాలంటే ఇప్పుడు ఇప్పుడు మనం వెహికల్స్ స్ కాని అలాంటివన్నీ చేయకూడదు అనమాట మనం సైక్లింగ్ తొక్కుతూ వాకింగ్ చేస్ అలా వెళ్ళాలిన్నమాట ఈవి వెహికల్స్ అనేవి వాడాలి ఎలక్ట్రికల్ సో అప్పుడు మనకు వాయువ్ అంటే గ ఏమంటారు ఆ గ్యాస్ అనేది రిలీజ్ కాకోకుండా కల అంటే గాల్లే కలుసుకోకుండా ఉంటదన్మా అలాగ మనం ప్రివెంట్ చేయోచ్చు
కరెక్టే అండి అయినా మనందరం ఇలా చిన్న చిన్న మార్పులు చేస్తే కాలుష్యాన్ని చాలా వరకు తగ్గించ్ చ్చండి
అవునండి అవునవును చనా చాలా వరకు అరికట్టచ్చు
మ్ ప్రకృతిని మనమే కాపాడుకోవాలి కదండి
మనమైతే కాపాడుకోవాలో మనమే నాశనం చేస్తా ఉంటంటిమి ప్రకృతిని
అవును అంటే మనం మనం భవిష్యత్ తరాలకి మంచి వాతావరణాన్ని అందించగలమా అండి అంటే ఈి
ఈవి పాటిస్తే అందించగలుగుతాము పాటించకపోతే ఏం అందించలేమండి మనం
అండి ప్రతి ఒక్కరుూ వాళ్ళ వాళ్ళ పుట్టినరోోజుకి కేక్ కటింగ్స్ ఇలా చేయకుండా ప్రతి ఒక్కర్ వాళ్ళ పుట్టినరోజుకి
ఒక చెట్టు అవునండి చెట్ నాటాల మ్ కరెక్ట్
అలా చేస్తే అట్లీస్ట్ వాళ్ళకు ఒక అవగాహన అనేదన్నా పెరుగుతుంది జంతువులకి పక్షులకి కూడా పాపం చెట్టే కదండి వాటికి
అవునండి ఇప్పుడు మనం చెట్టులు కొన్ని సిచ్యువేషన్స్ లో కుట్టేస్తా ఉంటంటాం కానీ ఎండాకాలంలో చెట్లు లేకపోతే మనిషి నీడ నీడ అని తనకు లోడుతా ఉంటుంటాడు ఆ నీడ అనేది కావాలంటే చెట్టు నాటాలి కన్ఫామ్ గ
కానీ ఇప్పుడు ఏం లేడి చెట్టు నరికేసి మరి అక్కడ అనేది బిల్డింగ్ కట్టేస్ బిల్డింగ్ కట్టేసి ఇక్కడ ఈ నీడ ఉంటాది కదా అన్నట్టు చెప్పేసద్ కానీ వాళ్ళకి ఆ చ్ చెట్టు వల్ల వచ్చే విలువ అనే చెట్టు నుంచి ఉండే విలువ అనేది వాళ్ళు తెలుసు కోలేకపోతున్నారు
అవునండి ఒక చెట్టు ఒక ఒక జీవికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతదండి
చెట్టు నుంచి మనం పళ్ళు సేకరించగలుగు
నిడ పొందగలుగుతాము మరి నెక్స్ట్ చెట్లు ఎక్కి ఆడుకోవచ్చు ఆ
ఎన్నో మూగు జంతువులకు కూడా అది తనకి ఒక ఆసర కదండి
అవునండి చాలా రకాలుగా ఉపయోగపడుతది
చెట్లు బాగా పెంచడం వల్ల మనకి వర్షం కూడా బాగ పడుతది ఎండ తాపం కూడా బాగా తగ్గుతది
కలుగ ఉపయోగపడుతది చెట్లనేది
పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ కూడా చాలా బాగా తగ్గుతుంది కదం అది కార్బన్ డై ఆక్సైడ్ ని తీసుకొని మనకి ఆక్సిజన్ వదలడం హ
మంచిగా ఉపయోగపడుతదండి ఇంకా అండి ఇంకా ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నా నుంచి
ఇంకా చాలా ధన్యవాదాలండి మీ విలువైన సమయాన్ని మా
ఓకే అండి ధన్యవాదములండి
ఓకే అండి చాలా చాలా థ్యాంక్స్ అండి
ఒకే అండి ప్ప